ఏవి
హలో హలో వన్ టూ త్రీ మైల్ టెస్
ఆ చెప్పు ఇంగా తెలుగులోనే చెప్పాలి
సీనియర్ మిరూచేపండి సీనియర్ నా తెలుగు రాదు వచ్చేదదే
ఇప్పుడే లేచా
ఆ లేచి
ఆ ఎనిమిది గంటల కి లేచినట్టు గుర్తుంది లేచాక నవ్య ఓ క యంత్రం ద్వారా నాతో మాట్లాడగలిగింది
తర్వాత
భోజనం పెట్టి అలా ఒత్త అని అరిగింది
తర్వాత
ఉప్మా పేటించింది
తరవాత
తర్వాత కిందకి ఎళ్ళి ఉప్మాతిని మంచిగా అరిగించి మళ్ళా ఒక యంత్రంలో బొమ్మలు చూస్తూ ఈ రోజు సమయాన్ని గడి పా సాయంత్రం వేల అయ్యింది మా చెల్లి ఓచ్చింది మధ్యానం కూడా మరలా పొద్దున్న చేసినట్టే మంచిగా భుజించ భోజనాన్ని
రుచికరమైన భోజనాన్ని కడుపు నిండా ఎసుకున్నావ్
ఆాా
తర్వాత
సాయంత్రం వేల అయ్యింది
తర్వాత
పైకి వచ్చింది
మ్ తర్వాత
బట్టలు బట్టలుతికే యంత్రంలో వేసింది ఆ బట్టలారేశ తర్వాత నవ్య బయిటికి వెళ్ళి సమోసా తెచ్చింది సమోసా తిన్నాం తర్వాత చిత్రాన్నం ఇక్కడ కన్నా మిట్టారు
మీకి పల్షం పట్టింద
అవును నీకేట్ల తెల్సు
తెలిసిపోతండి నాకి ఎందుకంటే ఐఅం గాడ్ ప్రభు
ఏం ప్రభు గాడ్ ప్రభు కాదది గాడ్ గిఫ్టేడ్ చైల్డ్
ఎస్
నీకి ఫర్షం పట్టిందా అన్నాడు అవు అవును అని అనా ఎట్లా తెలుసు అంటే ఐఅం గాడ్ ప్రభు అంట
ఉమ్ సీల్ తియ్యాలి అది కొత్తదండి క్రియేట్ చేసుకోనింది సినియా ఎందుకు నువ్వు అన్ని చెడగొట్టేస్తావు గడ్ గాడ్ ప్రభూ గాడ్ ప్రభు అంటే నీను దేవున్ని నువ్వు ప్రభువు వి
అంటె అంటె ప్రభువు కూడా దేవుడే తెలుసా
తెలుసు అందుకే నీకన్నా ఫస్ట్
జల్లబ్ చేసిందా అనిఅడుగుతునావ్
లేదు ఊపిరి ఆడకన్ అప్పుడు అందరు వాయిస్ ఒకటేలావినిపిస్తుంది
ఏంది
ఊపిరాడాకనె ఎప్పుడు పడిషం ఫుల్ల్ పడిషం లేదా తగ్కుద్ధా అప్పుడు వాయిస సీ సీనియర్ నిజమే సీనియర్ అందరి వైస్ ఒకటేలాగా వినిపిస్తది నువ్వు గమనించు కావలంటే ఫుల్ల్ పర్షం పట్టినప్పుడు గమనించు
ఊమ్ సరే ఇప్పుడు నాకు ఫుల్ పర్షం పట్టింది లేకుంటే ఆవరేజ్ గా పట్టింది లేకుంటే మీడియం గా పట్టిందా లే కుంటే లోగా పట్టిందా
ఆవరజ్ గా పట్టిందంతే
ఊమ్ డాక్టర్ అయిపో నువ్వు నా మాట విని
సీనియర్ నేను బయటనుంచి వచ్చిన వర్షం చేయ బైపీసి చదివినా బైపీసి
బైపీసి చదివి నువ్వు బీటెక్ ఎంసెట్ ఎగ్జామ్ రాసినవన్నమాట
ఆ నిజంగా ఎంబీసి ఏ ఎంబీసి ఆరు నెలలు కూర్చుంటే బైపీసి రెండ్ నెలలు కూర్చుంటా నిజమ్ సీనియర్ బయ్ బాట్నీ మేడం బాగుందానిచెప్పి ఎల్లిపోత అంతే బోటనీ మేడం బాగుంటాదని వెళ్ళిపోతా ఉంటి
బాటని మేడమా మేడం కోసం వెళ్ళేవాడ
నిజంగా జూలోజి కి సార్ వస్తా అన్నాడు
ఆ
సారు అంటే జోకులు బాగా వేస్తాడు
ఆ
ఆ సార్ జోకులు వేసాక ఇగా వెళ్ళిపోతా ఇంగా
అయ్యయ్యో అట్లే ఏం అనేవాళ్ళు కాదా మీ వాళ్ళు
ఆ ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ ఒక్కడే ప్రిన్సిపాల్ ఒక్కడే ఆడిచ్చేది ఆయనె ఆయన వచ్చేప్పుడు కట్టు కొట్కుంటారు ఇ ఇ అని వస్తాడు
ఆ
మూడు సార్లు అడి మూడు మూడు కరెక్ట్ గా మూడు రోజలకు దొరికిన ఏరా ఏంచేస్తావీడాన సార్ బుక్కు కోసం వచ్చినా సార్ మీరు వచ్చినారంజెప్పి గుమ్ముగూర్చొని ఇంటాంటే
ఆ
ఆయన నొర్రుతండు పోరా సామీ అంటాడు ఆ బాట్నీ మేడం అయితే నువ్వూ ఈ సెక్షనేనా లేదు మ్యామ్ ముందు సెక్షన్ మ్యామ్ నాకు అంటే రోల్ నెంబర్ ఎక్స్చేంజ్ చేస్తున్నారు మ్యామ్ కర కరెక్ట్ గా తెలియదు అంటే ఓకే ఓకే నాటు ప్రాబ్లమంటాదఎం
ఒకె
పెద్ద సీన్యార్ ఎట్లింగా నైట్ అయిందా టెన్ అయితే గోడ దుంకేది ఫోర్త్ ఫ్లోర్ నించి
ఆ
బయటికి పోయి ఒ బిర్యానీనా లేదంటే వైన్ తీస్కొ కొనేది అట్ట ఆట తిరిగేది మళ్ళ పీజీ వియ్యేవీ మళ్ళ హాస్టల్ ఎల్లి
ఆ
కింద జూనియర్లున్నారు ఫస్ట్ లో మొత్తం జూనియర్లు పెట్టేశ్నము
ఆ
ఇంగొక తెలిసినోల్ని ఒక ఇద్దరు ముగ్గర్ని ఒక రూమ్ లో పెట్టేసి ఆడ కిటికిల్దిస్న కింద ఫ్లోర్ లోనే
ఆ
అంటే మాకీ పైన సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి గేట్లేసేస్తారు గ్రౌండ్ ఫ్లోర్ తప్పక
ఆ
అప్పుయ్యప్పుడు ఫోర్త్ ఫ్లోర్ నుంచి దుంకెళ్ళిపోతాము వా ఎందుకంటే వాచ్ మ్యాన్ లు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో ఉంటారు థర్డ్ ఫోర్త్ లో ఉండ్రూ
ఆ
ఆడించి దుంకెళ్ళిపోయ్యేది వచ్చేప్పుడు కింద జూనియర్లే తీసి తీయమనేది ఇంగా టువల్ కి వన్ కి ఆ టైమ్ లో ఏం చేస్తాంటారు అంద్రూ వాడ్డరూ బంకోనస్సరు గదా ఒళ్ళు ఎం బీ బీటెక్ వాళ్ళు లేవాలి గని ఇంగా సరే ని చెప్పి ఆడ దుకెళ్లిపోయేది మళ్ళ పైకి
యా కాలేజ్ నువ్ ఇంటర్ జదివింది
శ్రీ చైతన్య
చైతన్య నా నవ్య మీరూ చైతన్యనా ఎక్కడా
తిరుపతి గల్స్ క్యాంపస్ మాది ఉహహు
ఇన్ని గర్ల్స్ క్యాంపస్ల
ముందు మీమ్ జేర్కన్నా ముందూ గర్ల్స్ ఉన్నారంట అ పీజీల్లో అంటే అ హాస్టల్లో
ఆ
ఒన్నింటే కరెక్ట్ గా ఇద్దరమ్మైలు చనిపోనారు ఆల్
అయ్యయ్యో ఆ
ఊరి ఏస్కోని చనిపోయినరూ ఫ్యాన్కి
ఆ
అదోటి తెల్సింది
ఉమ్
తర్వాత పై నుంచి దుంకేసిందట కిందికి
ఆ
ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ క్యాంపస్ ని మూసేస్నారంట
ఆ
వచ్చినాక మా అంటే మా సీనియర్లు
ఆ
ఒ ళ్ళు చేరినర్ గా క్యాంపస్ లో మా అన్ననోళ్ళు కరెక్ట్ గా వాళ సీనియర్ వాళ్ళు టూ ఇయర్స్ అయిపోయింది
ఆహ్
సీనియర్ వాళ్ళు టూ ఇయర్స్ అయిపోంది ఆన్ల మేం పోయినాము మేం పోయినప్పుడు కర ఎట్ట గట్టంటే ఇప్పుడు మీకు పోలమా రింజూడు
ఆ
మీ అదే మీ పీజి ముందరా
ఆ ఆ
గ అట్ అది స్ట్రీట్ అనుకో
ఆ
ఆ కిటికీలో నుంచి ఇటా టెకాకులుంటాయి చెట్టు టెకాక్ చెట్టు ఆ ఆ చెట్టు షాడో ఓచ్చి సేము అమ్మాయి రూపము బోర్డు మీద పడుతది క్లాష్ లో ఆ లైట్ ఆ చెట్ ట్ షాడోచ్చి
అ
ఇంకా అంత్త అంటే ఆ లైట్లు ఆపేస్తానే ఆ లైట్ ఓచ్చి పడుతాది గదా
ఆ ఆ ఆ
యావరో ఆ వీడియో దీసీ ఇన్స్టాలో అప్లోడ్ జెశినారు మి కళేలో ఆ రోజు కళేలో ఉండింది మేము ఇన్స్టాల్ ఇన్స్టలో అప్ అప్లోడ్ జీష్ణారు ఫార్వర్డ్ జేసాండ్రు ఏం కాద్లే అని జెప్పేసి మీము ఉంటే ఇంకా మా వోళ్ళు గమ్మునుంటారా ఫుల్లు తాగేసి గజ్జల్ దెచ్చుకున్నారూ యాడ్నుంచో గజ్జలు కట్టుకొని గజ్జ గజ్జ గజ్జ గజ్ గజ్జ గజ్జ పరిగెత్తా ఉండ్రు ఏది ఓ మ కరే అరే అరే అల్లుబయపడ్తారో డోర్ గొట్టాసా ఎల్లిపోతార్ రైయని గజ్జల్ సోన్ డొ డోర్ గొట్టి
ఆ
ఏది లేదు ఇది చాతబడ్లు బళ్ళ బయిట చేతబడి ముగ్గులేసేది
మ్
ఆ రోజు నైట్ చ ఫస్ట్ చేతబడి బగ్గులేసేసి మళ్ళ గజ్జలు కట్టుకొని ర రయ్యున పరిగిత్తుకు పోతారు బయటికో బయటిక్కోచ్చా చాతపడి చూస్త అదే సా సార్ అని అరుస్తార్ గట్టిగా వాళ్ళు వచ్చి ఏందిరో ఇది అని వాళ్ళు నీళ్ళి పోసీ ఆట్టెళ్ళిపోత్రరు మళ్ళ సార్ ఏదో ఒక గజ్జల్ సౌండ్ ఓస్తాంది సార్ మీరు ఉండండి సార్ మీం పడుకోము సార్
ఆ
వద్దులే శనీ ఏందీ మా కాలేజ్
అయ్యయ్యో
ఇంగ టెన్త్ల అంటే నాకీ టెన్త్ క్లాస్ ఆ ఎయిడ్త్ క్లాస్ దాక ట్యాంకు స్పెల్లింగ్ రాదంట మా సార్ జెప్పా రే నువ్ హిందీ అ ఆ లు వన్ టు త్రీ లు రాయమంటె నిమిషానికి బట్టి పట్ రా త్తావు ట్యాంకి సలింగ్ జెప్పమంట ఇంగ్లీష్ లో ఒక ముక్క చెప్పవూ
మ్
అని జెప్పా తర్వాత ఓచ్చి ఇంటర్ అదే టెన్త్ లాస్ట్ ఎగ్జామ్ రోజు ఇట్టా లెర్నింగ్ జేపిస్తార ఇందులో అప్పుడు పోటీ పేట్టాడ్ సారో ఎవరు ఫస్ట్ నేర్చుకోని చెప్తే. వాళ్ల్ని వాళ్ళకీ ఈ రోజు అంతా హాలిడే దోరి. గివ్ ఏ ఛాయిస్ అని చెప్పి అదే సినోనిమ్స్ ఆంటోనిమ్స్ వర్స పట్ట పట్ట పట్ట పడం బట్టి పట్టుకో యిన ఫాతర్ అదెంది అదిగినాడు
మ్
దానికి చెప్పేస్నా విషయం ఒక రోజుంతా బయట తిరుకున్నా నేను వావ్ అనుకుంటి. మళ చెప్పినాడు చూడండి మా మీరంతా. టాపర్లు ఈడు ఏం రాదన్నోడే నేర్చుకొని చెప్పసినాడు పో. మీరేంది ఇంకా బట్టిల్ పెట్టుకుంటా కూసున్నారు నా. ఓ బా. ఆ రోజు నేను కాలర్ ఎగరేసి.
ఇంకేంలే టాపే నువ్వు.
అది కాక మా మాద్.
సారోలు మెచ్చుకున్నారంట మరి
కాదు సీనియర్. అది కాక టెన్త్ లో ఓచ్చి. మొత్తం గొడవలే గర్ల్స్ బాయ్స్ కి.
అయ్యో అయ్యో.
నేను ఓక్కడనే గర్ల్స్తొ మాట్లాడుతున్నా.
ఆహ్ అబ్బ ఏంరా పులిహోరగల్పతవ నువ్వు అందరితో.
అయ్యా అంత సీన్లే ఆడ ఉన్నేదే ముగ్గురు. ముగ్గురు తెలుగు అమ్మాయిలు అహా ముగ్గురు ఐదు మంది తెలుగోలే మళ్ళ అంతా ముస్లింలే.
అయ్యాయో ఆహ్.
చెప్పేది ఇను ఆ తర్వాత ఓచ్చి ఇట ఫేర్వెల్ డే అదే. ఫ్రషర్స్ డే ఫ్రెషర్ డే చేస్తారు కదా ఫేర్వెల్ ఫ్రెషర్స్ డేటా. ఫెర్వల్ డే చేసేదానికి సార్ ఓచ్చి అడిగినడు ఏమ్మా ఫెర్వల్డే ఎపుడు పెట్టుకుందమని.
ఉమ్.
గర్ల్స్ ఓచ్చి సార్ బాయ్స్ సపరేట్ గర్ల్స్ సపరేట్ చేసుకోవాలి అని బాయ్స్. గర్ల్స్ ఓచ్చి అటోద్దు సార్ అంతా కలిసి చేస్తేనే బాగుంటది ఆని వాళ్ళు. నేను సార్కాడి పోయి వద్. వద్దులే సార్ అది వాల్ ఇప్పుడే మొత్తం గొడవలు పడినారు అది ఎందుకని సార్ అంటే. ఏమ్మా మాని ఒద్దు ఆన్అంటాండు ఏం జేతాము.
ఆహ్.
ఆ అయన్ నా మీద రివర్స చేషడు చిన్నగా సార్ గొడవ పడతారు సార్ వద్దు సార్ అంటే. ఏమ్మా మని చెప్పినాడు వద్దంటున్నాడు. సార్ ఇపిదాక సార్. మీర్ నాకనుకొని తేచ్. ప్లే క్లాస్ నుచ్చి నే ఆ సారే కదా ఉండేది మా హెడ్ మాస్టర్. ఇప్పుడు పోయినా గానీ మేడము ఏం పా ఎటున్నావు ఏం చేస్తునావ్. కుష్.
ఆహా.
మా సార్ అయితే ఏం బాబు బాగున్నావ బాబు.
ఉమ్ ఇంగెం లే.
సీనియర్ పదకొండు నిమిషాలు అయిపోయింది సీనియర్ ను మళ్ళా ఓహో అంటానే ఉన్నావు.
పదే పదకొండ్ నిమిషాల ఎంత ఐంది ఆహ్ కట్ చెయ్ కట్ చెయ్.
నువ్వు చేయాలే నేన్ కాదు.
ఆహ్.
ఆ ఉంటా